ఏం చేస్తున్నారు వర్క్ లో ఉన్నారా మీరు ఇప్పుడు.
ఆ మా అమ్మ మేగిసిమామ్ రాస్తారు ఓ టూ అవర్స్ వస్తాను, నేను రాయడానికి.
అంటే బ్యాం
ఇప్పుడు మాఅమ్మ రావట్లే ఆ వర్క్ అని కాదు. స్లిప్స్ అదే డిపాజిట్ ఫామ్స్ అవి కడతారు కదా డ్వాక్రా లో.
ఉ అవును
అట్లే మా మమ్మీ స్లిప్స్ రాస్తూ ఉంటారు.
మీరు తెలంగాణ స సైడ
ఆ కాదు ఎ స్లెంగ్ వెరలా ఉందా.
అట్లే అంటే కొంచెం అనిపించింది ప్రాపర్ ప్రాపర్ ఆంధ్రా నేనా
ఆ ఆంధ్రే నేన్ చిన్నప్పున్నించి ఇక్కడే ఉన్నా
బ్యాంక్ కోచింగ్ తీసుకున్నారా మీరు
అ అవును బ్యాంక్ కోచింగ్ కెళ్ళాను వన్ ఇయర్
వన్ఇయర్ ఆ టూ ఇయర్స్ అనుకుంటా
వన్ ఇయర్
హ
డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ పడ్డ అప్పుడు పడతాను అప్లై చేస్తాను రాస్తున్నాను ఇప్పుడు ఉండవు మళ్ళీ ఆగస్టు ఎస్ఎస్సీ బ్యాంక్ లా
ఆర్ఆర్బికి పడింది మొన్న అవి కూడా అప్లై చేయలేదా
ఆర్ఆర్బీ అవి ఇప్పుడు మనం టెస్ట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ రన్నింగ్ అంట ఇంత ఒక ఇన్ని కేజెస్ అని పెట్టి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయాలంట ఆ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఆ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేయాలంట
ఆ
ఎక్జామ్ క ఎంత కష్టపడాల తర్వాత అంత కష్టపడాల
ఫస్ట్ ఎగ్జామ్ ఈడవ్వలి కదా అక్కడ వరకు వెళ్లాలంటే
అదే ఒకవేళకి అసలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కన్నా క్లియర్ చేసినా ఆ తర్వాత ఎందుకు క్లియర్ అవదో అర్ధంమయిపోదీ కదా
అ
ఎందుకని
వేస్ట్ అని మానేసార
ఆ అవును
పన్నప్పుడు ఎస్ఎస్సి ఎస్ఎస్సి బ బాగుంటది ఎస్ఎస్సి సీజిఎల్ అవి బాగుంటాయి
హ
ఎగ్జామ్స్ కాకపోతే ఎగ్జామ్స్ కు ప్రాక్టీస్ అవ్వాలి అవ్వలేదు ప్రిలిమ్స్ అవ్వలేదు
ఒక పావు మార్కు తో ఒకటి అయ్యేది ఆగిపోయింది ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ఇంకా తర్వాత ఇంక తర్వాత వెళ్లట్లేదు ఇలా ఎలా తిరగడం సరిపోద్ది ఇంటికాడుంటే ఇంక తిరగడమే కదా ఏదో దానికి అవును ఇష్ట ఉన్నంతసేపే సంబడం ఐపిఎల్
అ
ఉమ్ మీరేం చేస్తారు
పడుకోవడం లేవడం ఫోన్ చూడడం మళ్ళీ పడుకోవడం
చాలా పెద్ద పని
అయ్యా అవి కూడా టైంకి చేయడం చాలా కష్టం
అవును
ఉమ్
ఇంకా ఏం పనిలేదు కదా ఇంకా ఏం పనీలేదు కదా ఎగ్జామ్స్ పడినప్పుడు
ప్రిపేర్ అవుతున్నారా మరి డైలీ ప్రిపేర్ అ వతరా
డైలీ ఆ ఎగ్జామ్స్ పడింది అప్లై చేశాను అనేటప్పుడుకి స్టార్ట్ చేస్తాను
అయితే ఇప్పుడు వారు జరుగుతుందిగా దాని గురించి బాగా తెలుసు ఉంటది మీకు
ఆ
ఇప్పుడు వార్ జరుగుతుంది కదా దాని గురించి మీకు బాగా తెలుసు ఉంటంది అంటున్నాను
అ ఐదు రూపాయ అంత అంతలా కాదు న్యూస్ అసలు చూడను నేను ఆ కరెంట్ అఫైర్స్ అసలు ఎక్కువ దాని గురించో మైనస్ చాలా ఇది ఇందులో ఎస్ ఎస్ సి సిజిల ఆటలో మొత్తం ఇవ కరెంట్ అఫైర్సే ఎక్కువ
అవును అందుకే మీకు బా మీరు బాగా ఫాలో అవుతారేమో తెలుసుకుందాం అనుకున్నా
అమ్మో అంతార వారు వారు
ఏది ఇంకా కంటిన్యూ అవు తుందని
ఇ ఫైవ్ డేస్ ఆపనట్టున్నారుగా అమెరికా వాళ్ళు
ఉమ్
న్యూస్ లో మార్నింగ్ నేను ఎన్నో ఎప్పుడో చూసాను ఫైవ్ డేస్ బ్రేక్ ఏదో అని చెప్పి చెప్పారు అంత ఏదొ గోల్డ్ ప్రైజ లావి తగ్గుతున్నాయ్
ఏను చూడలే నెనది
అవును త్రి ఫోర్ డేస్ నుంచి డౌన్ అవుతుందండి ఉం
ఉం ఏంటి ఎప్పుడు వెళ్తారు
ఉం ఇదా ఉం ఆ
టూ అవర్స్ ఉంటందా మీకు వర్క్
ఆ ఫోర్ వరకు ఉంటది కానీ టూ అవర్స్ ఎల్లోచ్చేస్తాను అంతే మార్నింగ్ టెన్ టు ఈవ నింగ్ ఫోర్ దా గ
లంచ్ తీసుకెళ్ళిపోతారా
ఆ నే నె వెళ్ళిపోతాను మధ్యానం దాకా టెన్ టెన్ నుంచి ట్వెల్వ్ దాకా అలా ఉంటాను అంతే
లంచెస్ వస్తారు మళ్ళీ ఫోర్ వరకు అన్నారు
ఫోర్ వరకు ఉండాలి కానీ అవ్వదు ఎక్కడ అని చెప్పి ఇంటికాడ మా అమ్మ డాక్టర్లో సీఏకని చేస్తాను అవి వర్క్స్ ఉంటాయి కదా ఇంకా మా అమ్మ కూడా అటు ఇటు పెరగడం
ఉమ్
ఇంక ఇక్కడ అవ్వట్లే వర్క్ ఆ
రీసెంట్ గా ఎ మ్ మూవీ చూసారు
రీసెంట్ గా థియేటర్ లో శంకర్ వర ప్రసాద్ చూసాను ఎక్కడ ఎక్కడ పన్న రావుల పలమ్మ మా పెదనాన్న బాగుంది సినిమా
ఇంకా చాల
ఏవ్ సినిమా టీవీ లో కూడా వచ్చేసిన
చూడ్ల ఇంట్రెస్ట్ రాలేదు చూడ్డానికి టీవీలో వచ్చేస్తుందా తెలియదు నాకు
చ్చ తెలుగులో ఎప్పుడ వచ్చేస్తుంది మొన్న కాక అందుకు ముందు అని కొడత
వంటచేయడాని అంత టీవీ జోలికెళ్ళానండి
హో మొబైల్లో చూస్తారా
హ్మ్
బ్రమ్ము సంక్రాంతికెల్లాం మూవకి
డ్రామాస్ ఏమైనా చూస్తారా మీరు
డ్రామోస్ హేం చూడలా ఇది పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఏదో అనుకుంట అది చూసా
వెన్ లైఫ్ గివ్స్ యూ టాంగరిన్స్ చూసారా
చూడలేదు చూడలేదు ఇంక అంతలేదు ఇది మీరు ఇది ఫాలో అవుతార ఏంటి డ్రామాస్
అంటే అంత ఎక్కువగా చూన్ను ఆ ఫాలో అవుతారు మీరు చూస్తార అది
అసలునాక అందులో అందరు ఒకలాగే కనపడతారు ఎవరో వేరుగ కనిపించారుందుక మా ఫ్రెండ్స్ చెప్తారు అందులో ఎవరెవరో తెలిదు
జిమిన్, వి జంగ్కుక్
అదే ఆ మూడు పేరు సెవెన్ మెంబర్స్ అవును వాళ్ళ పేర్ చెప్పి తరకనాళని అందరు ఒకలాగ అనిపితారు నా
ఆ అసలు ఏం ఉండదు చూస్తా ఉంటే అ ట్విన్స్ లాగా అనిపిస్తారు మీకు కానీ చూడగా చూడగా డిఫరెన్స్ తెలుస్తుంది ఎక్కువ ఫాలో అయిత ఉంటాయి
ఆ ఇంకా ఏమో అందరు కాలలు మొత్తం అందరు ఒకటే కలర్లో ఒకటేలా ఉంటారు కదా
అవును కానీ వాళ్ళు స్కిన్ టోన్ బలే ఉంటది
అందరు ఒకలా ఒకలాగే ఉండి ఒకలాగే ఏ హేర్ కొంచం ఒ కుక్కల్ ది వేర వేరగా ఉంటదిలే
రెడీ అయితే మేకప్ వేసుకొని చూడ్డానికి వేరేలా ఉంటారు
ఆ అవును
కానీ వాళ్ళు మేకప్ వేసుకుని రెడీ అయితే సూపర్గుంటారు
అ చాలా బా ఫాలో అవుతార్ అనమాట
అంతా బాగా ఫాలో అవను ఒక టైం లో చాలా పిచ్చిగా చూసేదాన్ని తర్వాత మానేసాను
హ్మ్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఫాలో అవుతారు ఆళ చెప్తారు ఎళ్లెలళ్ల అని చెప్పి ఎందుకే ఎన్నిసార్లు చెప్పినా నాకు అలుగు తుంటారు ఎందుకంటేని ఒకసారి చూత్తే కదా తెలు స్తదండి ఒకసారి చూత్తే చెప్ తారు లేదు దాని పట్టించుకోను కదా ఇంకెందుకని చెప్పి ఇన్ను
ఊహు మీకు ఏ హీరో అంటే ఇష్టం
రామ్
చూసాను ప్రొఫైల్
మీకు
అదే నా క్కూడా రామయ వైష్ణవ్
అవునా
అవును ఆ ప్రొఫైల్ చూసి ఏంటే సేమ్ మనకి మ్యాచింగ్ అవు తుంది అనుకున్నా
ఆ అంటే బాగుంటాడు మహేష్ ష్ బాబు కూడా బాగుంటాడు కాకపోతే రామ్ అయితే హైట్ కి హైటు కలర్ కు కలర్ బాగుంటాడు కదా
ఉ అయితే రామ్ తర్వాత మహేష్ బాబు అన్నారంటే మీకు కలర్ అంటే ఇష్ ష్టం అన్నమాట వైట్ అంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతారా
అవును ఇష్టం
హు
ఆ చూస్తా చూడ్డానికి అయితే బా
అయితే మన్నొచ్చు మూవీ చూసిండరు మీరు రామ్ ది రీసెంట్ మూవీ
అమ్మాయి లో టిఏటర్కి తీసుకెళ్ళడం చేయిచ్చు కాదు చాలా గగనం మా చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడే అదిీ మూవినే ఈ సండే వత్తనాడుగా జీతం తో ఆ డాసెన్
ఉమ్ చూసేసానులే నేను ఉపేంద్ర అంటారు టెన్ మినిట్స్ అయిపోయింది కాల్ కట్ చేస్తారా